ఓ
ఆమ్ హర్షు.
బావున్నాన్ ప్ర్రస్సీను బావున్నావా.
బావున్నా హర్షు తిన్నావా.
తింటా ఉన్నాను ప్రస్సీను తిన్నావా.
ఊ తిన్నా హర్షి ఏం చేస్తండవూ.
ఏమి చెయలా అమ్మోళ్ళు ఇప్పుడే ఒచ్చారు తింటా ఉన్నం.
ఇన్త్ సేపులే షాప్ నుంచి ఒచ్చేకీ.
ఊ రోజు ఇదే లేట్ అయిపోయింది అలవాటయిపోయింది.
ఈ టైమ్మ్ లో ఫోన్ చేస్తే అరుస్తారా
ఇ అరుసార్లు ఏం లేదులేదులే ఇంక పడుకునేది ఇంక ఇం ఇంకా ఇంకా ఓయమ్మా ఇంకా వన్ అవర్ లేట్ అవుతుంది ఇంకా ఎప్పుడు మాట్లాడితే ఏందీ చెప్పు ఫోన్
మ్ ఏం కూర చేసినావ్
హ కూర నేను టమాటా పచ్చడి చేసాను
మ్ ఊరు నుంచి ఎప్పుడోచ్చేసినావు ఊరికి వెళ్ళానండి పోగేదా నిన్న ఆహా నిన్న సాయంత్రంమే నేనింగా ఊర్లోనే ఉండవేమ అనుకుంటాన
లేదు లేదు నిన్న సాయంత్రమే వచ్చేసాను
ఊ ఇంట్లో వాళ్ళందర్ బావుండార. అంకుల్ ఆంటీ సిస్సి మీ ఆంటీ కొడుకు మీ ఆంటీ కొడుకు ఊరికి పోల అళ్ళ మమ్మీ వాళ్దగ్గరికి.
లేదు పోల. వాళ్లకీ నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టెన్త్ సిలబస్ స్టార్ట్ జే చేస్తారు.
ఆహా వెంట్రనే.
వెంటనే.
ఉహూ యేమీ.
నైన్త్ వాళ్ళకొకటే ఎగ్జామ్స్ పెట్టినారట్ల.
ఓకే ముందు నుంచి స్టార్ట్ జేయాలనా సిలబస్సు టెన్త్ క్లాస్ ముందు నుంచే స్టార్ట్ జేయాలనే.
ఆ ముందే స్టార్ట్ చేయాలని ఎగ్జామ్స్ పెట్టేసి స్టార్ట్ చేసేసి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అయి ది స్టార్ట్ అయి.
అవునా. ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాన్నయనుకుంటా.
ఊ ఇప్పుడు జరుగుత
మ్మ్
ఫోర్ డేస్ లీవ్ వల్ల ఇంగ్లీష్ ఎగ్జామ్ గూడా పోస్ట్ పోన్ అయింది
ఎందుకు ఫోర్ డేస్ లీవ్ ఈ రోజు అంటే అంటే నిన్నంటే ఉగాది ఈ రోజు ఎందుకు లీవ్ రేపు రంజాన్ కాబట్టి లీవ్ వస్తది
ఆ అందుకే ఒక రోజు ఎందుకు అట్లా పెట్టడం ఉమో అనేది నార్మల్ గా అయితే రేపు ఉందంట షెడ్యూల్ ఎగ్జామ్ కి
ఆ...
కానీ రంజాను ఈరోజా రేపా అనేది ఎవరికీ క్లారిటీ లేదు
ఓకే రెండు రోళ్ళు వాళ్ళు ఎప్పుడు నక్షత్రం కన పడితే అప్పుడు చూసేసి వాళ్ళు రంజాన్ది జేస్కుంటారేమో
ఆ.. అంతే
మ్ మీ ఇంటి పక్కన ముస్లిమ్స్ లేరా బిర్యానీ పెడతారు కదా బాగా
ఇక్కడ ఎవ్వరు లేరు ప్రసి ఒక్కరు కూడా తెలినే తెలిదు ముస్లిమ్స్
ఎందుకు
ఎందుకు ఎవరు రోడ్లో ఉన్నారు అందరు డాడీకి తెల్సిన వోళ్ళు లొ షాపుకి వస్సా పో తా ఉంటారు ఇంటి దగ్గర ఎవరు లేరు ముస్లిమ్స్
మ్మ్ ఇంకేమ క్రిష్టియన్స్ ఎందుకు లే చిన్న
హ
స్సల్ లేవేమీ అస్సలు ఆ క్రిస్మస్ కి ఇస్తారా వాళ్ళు కూడా బిర్యానీ అంటే వాళ్ళు అదే అప్పుడే కద చేసుకుంటారు
మ్మ్ చెప్పాను కదా వర్షినీ వాళ్ళు పక్కన ఉన్నారని
ఆహా వాళ్ళు కూడా క్రిష్టియన్స్ యేన
మ్ వాళ్ళు క్రిస్టియన్సే ప్రతి వాళ్ళు హిందూ పండక్కి పెడతారు స్టియన్ పండక్కి పెడతార అన్నమా
ఆహా రెండు జేసుకుంటారా
ఉంటారు
హు ఏమ చిన్ని అంటే గంగ జాతర ఉంటుంది కదా అది ఎప్పుడు ఉంటది మీకీ మీ ఊర్లో
ఉమ్మ్ పెడతారు ఇంకా ఉగాది అయిపోయింది కదా దీని తర్వాతే పెడతారు ఇంకా
ఆ ఊర్లో అయిపోయిందంట మొన్ననే సండే అప్పుడు ఆ చేయ్ అన్నారంట చెప్పను గూడా లేదు ఎవరు అది ఏం జాతర ఏం చేయిత్నారో లేదో తెలీదు మా వదిన మా వదిన అంది నాతో అయ్ కి
ఆంటీ కూడా పోలేదా అయితే
లేదు అసలు మాకు చెప్పినారో లేదో కూడా తెలిదె మా అమ్మ గూడ అనలేదు నాతో
మ్మ్ బా చేస్తారు మా ఊర్లో
బానే చేస్తారు కాని ఇప్పుడేదో తీర్లేడ ఎవరున్నారు ఉంటే ఒక ఐదు ఆరు ఫ్యామిలీలు ఉంటారు మాదిగో
మ్మ్
ఆహాహాహ
ఏం జేస్తున్నావు
ఏంది లేసిన పడుకోని ఉన్న గుర్తు వచ్చి ఫోన్ చేస్తిమీ తెంత్తోళ్ళ అందరు ఎవరన్నా ఫోన్ జే తిన్నరు టెన్త్ వోళ్ళు ఇంటర్ వోల్
ఆ ఎవరు చేయలేదు గాని మనోల్లే చేస్తా అన్నారు
ఆ ప్రాజెక్ ఐపోయిందా మీది
ఆ అయినట్టే ఉంది ప్రసి మండే రోజు బుక్ చేయించుకొని రావాలి
అవునంటా మా సార్ ఏమన్న అడంటే మాది జిరాక్స్ చేపించురమన్నాడు
అవునా
చెయిించుకొని వస్తే అది బాగుంటేయి బుక్ అప్పుడు చేపిస్తాన ఇప్పుడు ఏమో ల్యాప్టాప్ లో ఏమో పేజ్ నెంబర్లు ఏమో పడ్డం లేదు చాలా మంది నడిగి నను ఎవరు లాప్టాప్ ఒకరు ఏమన్నారంటే నువ్వు హెడ్రో ఫోటర్ లా అందుకే పేజ్ నెంబర్ వళ్లేదంట నాదంట్లో పడింది అంటే ఒకదానికి పడింది ఇంట్రొడక్షన్కో రివ్యూ లిటరేచర్ కో మళ్ళీ మిగతాటికి పడ్డం లేదు అందుకని వేరే అట్ల అని చెప్పా పాప ఇంకెందుకు నాదంతో పడతాందిన్నప్పుడు వాళ్ళదంతా అది పని చేయలేదనే కదా అర్థం
అవునవును
అందుకని వేరే వాళ్ళకి ఎవరికన్నా అడగాల లేకపోతే ఇంక నేను ఆడికి వెళ్ళి అంటే జిరాక్స్ తీచుకునే సెంటర్ దగ్గరకి వెళ్ళి
ఉ
వాళ్లనే డైరెక్ట్గా అడిగితే ఎన్ని సార్లు కంటెంట్స్ లో నెంబర్లు మార్చుకోవాల్సి వస్తాన్దో
అదొక పెద్ద తలనొప్పి ఇంక ఇవన్నీ చేంజ్ చేసుకుంటే దాంట్లో మార్చు కుంటానే ఉండాలి
ఆ ఎన్ని సార్లు వివరిస్తారు ల్యాప్టాప్ మా దానికి ల్యాప్టాప్ లేదో ఒకపలోడ్కి ఉంది
ఆ అబ్బాయి ఎట్ల చేయడు కదా చేసే వాళ్ళ దగ్గరన్నా ఇవ్వాలి కదా
ఎవరు వాళ్ళు మా బ్యాచ్ వాళ్ళంతా వేస్ట్ వాళ్ళు కాని మా రూమ్ లో పాప ఉందిలే ఆ పాప అ పాపని అడిగి తీసుకొని చేసుకుంటా ఉండాలి రేపటి లోపల చేసి నేను బుక్ తీపించుకోవాలి మళ్ళీ మళ్ళీ మన్నాడు చదువుకోద్దు ఎక్జామ్ ఉం ఇంటర్నల్ లా దానికి చదుకోవాల ఏందో ఎం అర్థం కాల
అయ్యో అన్ని తలనొప్పులు ఒకేసారి వస్తాయి ప్రసి
అవున చిన్నీ ఇంక ఇంకేంటి ఇంటర్ ఓలకి కూడ ఎగ్జామ్స్ అయిపోన్నాయి, అనుకుంట
ఆ ఇంటర్ రోళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోయా, అదే మా పిన్ని కొడుకు ఇక్కడ ఉన్నాడు కద
హు
అన్నయ్య అక్కడే చదివేది స్వాతి కాలేజ్ పక్కన రవీంద్ర భారతి ఉంది. ఉంది
ఆ
అక్కడే చదివాడు, వాడు ఒక రెండు రోజుల ముందే వచ్చాడు, ఎగ్జామ్స్ అయిపోయి
బాగ రాసాడటన
ఉ బాగ రాసాన అక్క అంటున్నాడు.
టెన్త్ ఉన్నా ఏమో కాని, ఇంటర్ బాగా సిట్ట్ జరుగుతుంది.
బాగా రాశాను మ్యాస్, కూడ బాగా చేశాను అని చెప్పాడు.
ఉ ఎంపిసిన
బస్వి ఊ
ఇంకేంటి విశేషాలు
చెప్పాలే ఆశు
ఊ
ఇంకెప్పుడు మీకు ఎగ్జామ్స్ సేమ్ వన్ ఇయాల ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఆరోగంగా ఉంటది కదా అదేలో
ఫైనల్ ఆరారం నెక్స్ట్ వీక్ అని చెప్పారు. అయిపోతుంది నెక్స్ట్ వీక్ లో ఇంకా ఎట్లయినా ఇంకా నెక్స్ట్ వీక్ అయిపించాలి తర్వాత నుంచి నుంచి ఇంకా ఈ మంత్ లాస్ట్ నుంచి సెమ్ ఉంది.
ఆ అంటే ఎంతవరకు మాకు కూ కూడా థర్టీ నుంచి థర్టీ వన్ ఫోర్ సెవెన్ ఈ పిజీ డబ్బులు టూ ఫిఫ్టీ చెప్పినాడంటే ఫోర్ కే అయిపోతది మాకు పీజీ డబుల్ లే
ఊ
అయన్నని అడిగా ఈ రోజు నిన్నా ఒ త్రీ డేస్ ఎక్స్ట్రా పడుతు నొక్కక రోజుకి ఎంత అన్నా అంటే టూ ఫిఫ్టీ అన్నడు తగ్గించుకో అన్న అంటే మూడు వందలు తెండి అన్నాడు స్వామి,
అయ్యో భలే కకృతిగా ఉన్నారే వాళ్ళు తిండి పెట్రూ మళ్ళీ డబ్బులు మాత్రం టైమ్ టైం కి వచ్చేయాల
నిజంగానే
ఇప్పుడు గ్యాస్ కూడా లేదు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు కదా
ఊ ఈ రోజు ఫ్రైడ్ అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినరు లే కలర్ రైస్ చేయాల్సిండేది ఆ తెలిదు గా మేము పోయిడి ఇలా కిందకి దిగిలా ఉగా అక్క వచ్చి చెప్పా ఏం కూర అక్క అంటే ఎగ్ రైస్ తినిపోండి తినిపోండి మళ్ల పోయి తింటిమి ఊ తినేసి వస్తమి ఆడ కొంచెం ఆడ ఆంటిని పెడతానిందే పెట్టుకోను కూడా పెట్టుకోలేం
దానికి కూడా కా దానికి కూడా వాళ్ళ కి మళ్ళీ అది ఏదో ఆస్తి పోయినట్టు చేస్తారేమో
ఆ ఎవరు లేరునా హాస్టల్లో అందరు ఇంటికి వెళ్ళపోనారు కానీ
అయినా కూడా వాళ్లే బెడతారా
ఊ ఈ రోజు అంటే అట్లాంటివి చేయనప్పుడు వాళ్ళ పెడతారులే తక్కువ వస్తే మళ్ళా చేసుకోలేరుగా
ఊ మీ రూమ్ లో వాళ్ళు వాళ్ళు రూ ఇంటికి వెళ్ళారా
ఇద్దరు ఇంటకెళ్ళారు నిన్న మొన్నో నిన్నో బాబయింది ఈ రోజు ఓ పాక్ బిన్ తెల్లారి ఇంక నేను మా ఫ్రెండ్ ఉండామ్
ఓ ఓకే ఓకే
పోదాం అనుకునింద హాలిడేస్ త్రీ డేస్ అనుకునిందంట అంటే నిన్న ఫ్రైడే అనుకునిందంట పోత్ తే మలా రాలేననేసి పోలా
అయ్యోయ్యో ఆపాప చదువుతుందా లేదా ఫ్రైడేకి థర్స్డేకి తేడా లేదా
అంటే ఆ ఏమి ఫ్రైడే అనుకున్నంది మళ్ళీ
ఓకే
ఊ ఏం అషు నేను దూరం ఉందని పోలేదు
ఊ నీకు జర్నీనే లేట్ అయిపోతుంది కదా ప్రసి ఈ వన్ అండ్ హాఫ్ డే పడుతుంది ఇంకా కలిసిపోతా
ఊ సరేలే మండే ఎగ్జామే సర్లే తిన్నారు కదా ఉండనా గుడ్ నైట్
సి గుడ్ నైట్
బాయ్ బాయ్
బాయ్
ఉ